ఆ చెప్పండి
ఉమ్మ్ ఎలా ఉన్నారు అండి
హలో ఆ చెప్పండి ఆ వినపడుతు
సారీ మీ డిస్టర్బ్ గా ఉందండి ఏదో సౌండ్ వస్తంది
మా దగ్గరా
హలో అ ఆ మీద వాయిస్ కొద్దిగ డిస్టర్బెన్స్ గాలి ఏదో వస్సంది
ఆ ఓకే ఉమ్ హు చెప్పండి
ఆ హాయ్ ఎలా ఉన్నారండి హాయండి
ఆ బాగున్నానండి
ఉమ్ ఉమ్ ఇప్పుడు బాగున్నాం గానీ పర్లేదండి మ్మ్ హు ఏస్ సరండి
ఏం జేయట్లేదండి ఇప్పుడే తిన్నాం ఇంకా అలా కూర్చున్నా మీరండి
ఆ ఇప్పుడే అయిందండి మాగుదా లంచ్ అయిపోయింది ఇప్పుడే ఉమ్
ఏం తిన్నారండి
మా రైసు ఆ చికెన్ కర్రీ చికెన్ కరి
ఓ ఓకే ఈరోజు చికెన్ అండి
ఆ లేదండి నేను బయటికి వెళ్ళి తెచ్చుకున్నా
ఓ సాటర్డే కూడా తింటారా మీరు ఆ అవునవును వేరే కదా మర్చిపోయాను
ఆ అదే
హ్మ్
మీరండి తిన్నారా
ఆ మాది సాంబార్ అండి
ఓకే ఓకే ఆ మీరు ఏం
మేమా స్టడీయింగ్ అండి ఇప్పుడు మీరు
నేను దాల్ చేసుకున్నా అండి
ఓ ఎక్కడండి పెట్టారు
ఆ అర్థం కాలేదు
ఎక్కడా అంటే ప్లేస్ ఎక్కడ
నేనిక్కడ బెంగళూరు లో అండి
ఓకే హ్మ్
ఆహా
ఎలా అయిందండి మీ ఇంటర్వ్యూ లో అలా మాకేమైన్నా కొచం చెప్తారా
అంటే మీరు బీటెక్ ఆ అండి
ఆ
ఓకే ఓకే ఓకే ఏండి మాములుగా త్రీ టాస్క్ ఇస్తారు అంటే త్రీ లెవెల్స్ ఉంటా టాయి
ఓకే
ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కామన్ లైక్ టెస్ట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటంది ఆప్టిట్యూడ్ టెస్ట్ లో పాస్ అయితే సెకడ్ రాం ఇది ఉంటది ఆ లాంగ్వేజ్ బట్టి ప్రోగ్రామి లాంగ్వేజ్ బట్టి మీరు ఇవ్వాలి ఇలా థర్డ్ వచ్చీ ఇంటర్వ్యూ లైవ్గా ఇంటర్వ చేస్తారుడి క్వశ్చన్స్ కి మీరు కట్టి సమాధానిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే ఒక సాటిస్ఫైన్ అయితే మీ అప్పుడు ఇస్తారండి ఆఫర్ లెటర్ ఇస్తారు దానికి ఫస్ట్ మీరు ఫస్ట్ రెండు లెవెల్ క్లియర్ చేసుకుంటే చాలండి తర్డ్ లెవెల్ కుదిగా అంటే లైవ్ లోన్ వాళ్ళ ఏమైనా చెప్పుగలితే కొద్ది ఎప్పు అవుతే చాలు ఆ ఫస్ట్ రెండు లెవెల్ టెస్ట్ అంటే బాగా ప్రిపేర్ లో బాగుంటాయి బాగుంటాయి ఏం కాదు
ఓకే మీరు బీటెక్ అంటే బిగినింగ్గా ఫైనల్ ఇయర్ అండి
ఆ ఇప్పుడు థర్డ్ యియర్ అండి
ఓకే ఓకే సో ఇప్పటికల్లా మీకు ఇంకా ప్లేస్మెంట్ ట్రైనింగ్ పెట్టిండలే
ఆ పెడుతున్నారండి
అవున
ఉమ్
హ
హ
అ
ఇంకేంటండి విషయాలు
ఏం లేదండి
మీరు కొలీగ్స్ తో మన ట్రిప్స్కు వెళ్తారా
ఆ వెళ్తాన్నామండి అంటే వీకెండ్ లాంగ్ వీకెండ్ వస్తే ఇంకా అట్లా ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్తాము హ మాకన్నా మీ బీటెక్ ఎక్కువ అంటే మ అంటే మేము అక్కడి నుంచి వచ్చింది మేము కూడా బీటెక్ లో ఉన్నపుడు బాగానే వెళ్ళం మీరు ఎళ్ళంటరూ బాగానే
బానే అంటే ఏం లేదండి నార్మల్ గా వెళ్దామంటే
వెళ్ళాలీఅండి ఎంజాయ్ చేయాలి బీటెక్ అనేది ఎంజాయ్
ఉమ్ అమౌంట్ కూడా ఉండాలి కదండి ఎంజాయ్ చేయాల అంటే
ఓకే ఎళ గరి మ అంటే ఎంజాయ్ చేయాలి బీటెక్ దాతకు ఏమో ఇప్పుడు మాకు అంతే కదా మా స్టడీస్ అయిపోయినయి ఇంకా జాబ్ మీద వర్క్ మీద బిజీ గా ఉంటాం
ఉమ్
వీక్ ఎలాగో ఫ్రీ ఉండదు ఏదైనా లాంగ్ వీకెండ్ వస్తే వెళ్ళాలి
ఇంకేంటి అండి
ఎన్ని రోజులు ఎల్లి మీ రిజల్స్ అంటసి జిపిఐర్లా ఏమన్నా చెప్పగలరా
ఉ అవి పర్సనల్స్ అండి
ఓకే ఓకే ఏం లేదు నేను జవేద బీటెక్ నుంచి వచ్చింది అంటే ఒక మంచి సిజీపి ఉంటే కొద్దిగా డబుల్ స్కిట్లు ప్పుంటది అంతే అంటే మామూలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఎట్లా ఉంది అని అంతే ఉమ్ ఏదైతే మీ ఫీజు మంచిగా పెట్టుకోండి మంజాదులు జాఫ్ వస్తే ఇంటర్షిప్ బా చెయ్యండి ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ అవన్నీ బాగా చేస్తే మీ మీ రెస్యూమ్ లో యాడ్ చేయొచ్చు మీ రెస్యూమ్ లో యాడ్ చేయొచ్చు
ఇట్ల మ్
హలో
ఆ చెప్పండి
ఆ మ్
చెప్పాలి మీరు
ఏం లేదు చేసిన ఇంకా ఈరోజు అదే ఆఫీస్ కి లీవ్ పెట్టాను
ఊ
లీవ్ పెట్టి ఇంగ అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్న ఇంగ అయిపోయిన వర్క్ అయిపోయిందని మ్
ఏ దాని మీద అండి మీరు జాబ్ చేస్తుంది పాండస్ సాఫ్ట్వేరా హార్డ్వేరా అది
ఆ సాఫ్ట్వేర్ అండి
మ్ అంటే మీకు ఎలా వచ్చిందండి జాబ్ లైక్ ఎవరన్నా రిఫర్ చేసారా లేకపోతే నార్మల్ కాలేజ్ లోనే
ఆ కాలేజీ లోనే ఉంది అంటే నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది జస్ట్ ఒక ఆ ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటా జస్ట్ వన్ వీక్ వన్ వీక్ అవుతుంది అంతే
మ్
మ్ ఇంగా తీ ఫోర్ డేస్ ఎళ్లాను ఇంగా ఈ రోజు కొద్దిగా హెల్త్ బాలే నీ లీవ్ పెట్టాను అంతే రీసెంట్ గానే వచ్చింది నాకు జాబ్ అంతే జస్ట్ ఐయామ్ ఏ అంటే ఫోర్త్ ఇయర్ అయిపోయి ఇంకా వచెస్ బయట వచ్చేసం అంతే రీసెంట్ గానే జాబ్ వచ్చింది
గ్రేట్ అండి మీరు ఫోర్త్ ఇయర్ అయిపోతానట్టే జాబ్ వచ్చేసింది
వస్తదండి అందరు అన్న కామన్ అందరికి వస్తదండి
మ్ అంటే ఇప్పుడు జాబ్స్ జాబ్స్ లేవు కదండి
మ్
ఉండే వాళ్లనే తీసేసుతున్నారు
అ అది కరెక్టే అండి ఆ
మ్ ఊ.
ఎవరన్నా ఉన్నార అండి, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరన్నా.
ఆ ఉన్నారు అండి, బ్రదర్ ఉన్నా.
అవునా మంచిది. నేటివ్ ప్లేస్ ఏందండి మీది.
మాద ఆంధ్ర అండి.
ఓకే.
మ్
మ్
ఇంకేంటండి.
ఇంకేంలేదండి, మీరే చెప్పాలి, మీ బీటేక్ ఎట్లా ఉందొ.
మాదెంలేంది నార్మల్ లేేవడం. కాలేజీ పోవడం, రావడం, ఫ్రెండ్స్ తో తిరగడం. ఉమ్ అంతే.
ఓకే.
హ
ఏడ ట్రిప్స్ గానీ. లైక్ ఆ ఫ్రెండ్స్ తో బైక్ వెళ్ళడం గానీ.
ఉమ్ మా కాలేజిలో ఎక్కువ హాల్ డేస్ ఇయ్యారండి. పోడానికి ఇంగ పోతే అప్పుడప్పుడు. ఫెస్టివల్స్ తెచ్చినప్పుడు ఇంకా పోవాలంతే.
విఎ ఓకే. సేమ్ అయిపోయినక్కా మీకేమైనా హల్ డేస్లు ఉంటాయండి.
ఇప్పుడు తాడఇయర్ కదండీ, హల్ డేస్ ఇయ్యారు.
ఓక్కే.
అ మీకెవరున్నారండి, సెల్లింగ్స్.
నాకు బ్రదర్ ఉన్నాడండి.
ఉమ్.
సేమ్ మాములుగునా వీడియో చస్తున్నాడు. ఫైనల్ ఇయర్ అన్నమాట.
ఓకే.
హ
తిన్నారండి మీరు.
ఆ తిన్నామాం తిన్నానప్పడే తిన్నామండి.
ఉ అంటే వర్క్ లో ఉన్నారేమో, తినకుండా అలానే ఉన్నారేమో అని, అడిగాయి.
దన్ అయిపోయింది వర్.
ఉమ్.
ఇవండీ.
గంతేనండి.
అ ఏ ఇయంటే.
మీరు లాస్ట్ పోయిన ట్రిప్ అదండి.
ఉహు లాస్ట్. పోయిన ట్రిప్పు అంటే ఇప్పుడు ఒక. టూ మంత్స్ బ్యాక్ అనుకుంట, వెళ్ళ అంటే, రీసెంట్గా ఏమి వెళ్ళలేదు. ఆ ఆ అరుణాచల అరుణాచలం అండి ఆ అరుణాచలం చూడండి హ్మ్మ్ ఓకే ఓకే అండి
ఉమ్
థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్